ఫైన్ యూ
నేను కూడా బాగున్నాను.
ఆ భవిష్ గురించి ఎక్కువ గ ఆలోచిస్తు న్నాను. ఉమ్ అవును నీ భవిష్యత్ చాలా మంచి లక్షణం. నీకు కంప్యూటర్స్ అంటే ఇష్టం.
అవును నాకు టెక్నాలజీ చాలా ఇష్టం
హుమ్ చాలా బాగుంది నేను కూడా ఐ టి ఫీల్డ్లో పని చేయాలని అనుకుంటున్నాను.
నిజంగా
నాకు డేటా టైన్స్ మరియు టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఆసక్తి ఉంది.
వావ్ ఇది భవిష్యత్తులో చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్
అవును అందుకే ఇప్పటి నుంచే స్కిల్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను సి నేర్చు కుంటున్నాను. అవును మెషిన్ లర్నింగ్ మరియు డేటా అనాలిసిస్ లో కూడా బాగా ఉపయోగపడుతుంది అవును ఒకరి వురాం డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు.
నీకు విదేశాల్లో పనిచేయాలంటే ఇష్టమా?
అవును ఒకసారి విదేశాల్లో పనిచేసే అవకాశం వస్తే చాలా బాగుంటుంది.
నాక్కుడా అలానే అనిపిస్తుంది. కొత్త దేశాలు కొత్త సంస్కృతులు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
కానీ కుటుంబాన్ని కూడా మిస్ అవుతాము. మీకు ఏ కంపెనీలో పని చేయాలనింది నిజంగా మంచి లక్షణం అవును డిసిప్లిన్ అని డు పట్టుదల చాలా అవసరం మనం ని టీమ్ లో పని చేయడానికి మంచి కమ్యూనికేషన్ అవసరం అవును టెక్నికల్ స్కిల్స్ తో పాటు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఉండాలి
నిజమే
మనం ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చు
అవును స్నేహితులు ఒకరికొకరు సాయం చేసుకోవాలి అన్ని దాంట్లలో మంచిగా ఉండాలి
మనం ప్రతి రోజు కొంత టైం కొంత టైం కాదు ఎక్కువ టైం చదువుకు కేటాయిద్దాం అప్పుడు మన లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చు
మనం లైబ్రరీకి వెళ్ళి
అవును చదువు మొదలు పెడదాం ఇం
ఎప్పుడు వెళ్దాము ఇప్పుడే వెళ్దాము లేకుంటే ఇంకా కొంచెం సేపు తర్వాత వెళ్దాము
సో ఫోర్ ఫైవ్ డేస్
ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఇంకా మీరు ఎప్పుడు చదువుతారు మీకు అసలు అది ఆలోచన ఉందా చదువుకుందామని
ఉంది రెస్ట్
ఎందుకు రెస్ట్ ఎందుకు ఏమైంది మీ క రెస్టుకి
అ బాలేదు అవి చెప్పకూడదు
అవునా
లేదు ఏ తినాలని లేదు
ఏమైంది
హెల్త్ ఇష్యూస్ అని చెప్పినాను కదా
హెల్త్ షూస్ అయితే తినడానికి ఏమైంది
నోరుంతా చెడిపోయింది ఏం తినాలం లేదు ఇక్కడలా పెట్టరు ఏమి
బయటికి వెళ్ళ ది నచ్చు
బయటకి వెళ్ళాలంటే మనీ లేదు ఇంట్లో వాళ్ళనే అడగుబుది కాదు ఒక్కసార్లు మనీ అవును మరి చప్పల్
ఇంకేంటి ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా ఏమైనా
హ అయిపోయినాయి ఈ రోజు
అవునా బాగా రాసవా
ఉమ్ ఇంతవరకు అన్ని బాగా రాసాయి ఈ రోజు ఒక ఎగ్జామ్ బాగా రాయలేదు ఉహుం ఏం ఎగ్జామ్స్ అవి ఈసీఈ మిడ్ టర్మ్ మీకు లేవా ఎగ్జామ్స్ మీకు మిడ్డేనా
అవును ఇంకేంటి మరి విషయాలు
ఇంగేమ్ లేదు చెప్పండి ఉమ్ సిఎస్ఈ మ్యాథ్స్ ఈసిఈ
ఉ ఇంకా
ఎవునయిక్క సిఎస్సి మ్యాథ్స్ ఈసిఈ ఇంగ్లీషు మెంటిప
తంతేనా
ఇంకా రెండు ఉన్నాయి గుర్తు రావడం లేదు
అవునా
ఉమ్ గుర్తులేదు ఆ ఫిజిక్స్ మెకానికల్
అవునా
ఉ మీరు ఎలా రాసార్ ఎగ్జామ్స్ ఉమ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్ టియా అని ఉమ్
మీకెన్ని మార్క్స్ ఓస్తాయి
మాకి అన్ని సబ్జెక్ట్స్ లో ఫార్టీ ప్లస్ ఓస్తాయి ఒక సబ్జెక్ట్ లో థర్టీ ప్లస్
ఉ
పోవాలి షాపింగ్ కి వెళ్ళాలీ ఇంటికి వెళ్ళాలీ డ్రెస్సెస్ ఉగాది షాపింగ్ కి చూడాల్ అక్కడ షాప్ లో ఏది బాగుంటే అక్కడ టుమార్ ఎవర ఇంటికా వెన్స్ డే
వెడ్నెస్డే నా
ఆ కాలేజ్ కి హాఫ్ డే కాలేజూ హాఫ్ డే ఇంటికి
ఎందుకట్లా
బస్ ఆ టైం ఉంది పొద్దున్న కుడా ఉంది మెకానికల్ క్లాస్ వినకపోతే మరీ అర్థం కాదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు గ్రాఫిక్
గ్రాఫిక్స్ అంటే
ఆ తెలీదు
మరి ఎలా చదువుతున్నారు ఆ సబ్జెక్ట్ ని మీరు
గ్రాఫిక్స్ అంటే జిఆర్ఎ పిఐసిఎస్
హా హా గ్రాఫిక్స్ స్పెల్లింగ్ గూడ రాదు
గ్రాఫీక్స్ జిఆర్ఏ పిహెచ్ఐ సిఎస్ సేమ్ అదే హెచ్ ఒక్కటి మీస్ యాడ్ చేసుకోండి కావాలంటే
యాం మీరు అన్ని చెప్పాలి నీక కరెక్ట్ గా మీరు అలా మిస్ చేయద్దు
ఇంకేం లేదు ఆకలు అవుతాంది తినాల వేయి మా మీరు మొట్లా ఊ
ఇంకేంటి మరి
మీభ మా భబష్ డ్రాయింగ్
అవునా ఖాళీ టైమ్ లో హాబీ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది మీ డ్రీమ్ జాబ్
అ మీ డ్రీమ్ జాబ్ ఏమిటి తెలీదు ఇంక ఏమంత ఆలోచించలేదు
పోగ్రామింగ్ కమ్మ్యూనికేషన్స్ అవెన్యూ ఓచ్చా పోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓచ్చా
రావు సి కొంచమొచు పైతాన్ రాజు నేర్చుకోవాలి నెక్స్ట్ ఇయర్స్ లో లేదు సోషల్ మీడియా వాడను నేను
కొంచెం సోషల్ మీడియా యూట్యూబ్ లో వీడియోస్ సూడు చూస్తుండు సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
ఊ ఊ ఇంట్రెస్ట్ ఉండదూ
ఇంట్రెస్ట్ ఫోన్ చేస్తే అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వీడియోస్ చూసేకి ఇంట్రెస్ట్ ఉండదా
లాప్టాప్ లో చూస్తా ఉంటా అప్పుడప్పుడు అప్పుడు కానీ నాకు మూవీస్ వెబ్ సిరీస్ అంటే పచ్చి మీరు చూడరా మూవీస్ వెబ్ సిరీస్
నేను మూవీస్ వెబ్ సిరీస్ ఆయన చూడాలి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాను
ఉ ఇంకేం లేదు ఉ
మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉంది మీ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎలా ఉంది
ఫ్యూచర్ ఫాస్ట్ ట ఫ్యూచర్ నాకు తెలీదు ఫాస్ట్ బానే ఉంది బాగుంది
ఉ
బానే ఉంది ఇప్పుడు ఈ మధ్య బాడ బాగుండడం లేదు
ఏమేం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు
ఆ కప్యూటర్ లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకుంటున్నారు సి ఒకటి నేర్చుకుంటుంది ఉ ఆ
ముందేం చదివినారు ముందు సినిమా ఇడు ఎన్నో సిమ్ ఏ సిమ్ అవునా